హలో ఏం చేస్తున్నారు అండి ఆ నమస్తే అండి బావున్నాం ఏం చేస్తున్నారు
ఇప్పుడే ప్రొదటి పనులులైనై ఏ వంట కోసమో ఇగా చెయ్యాలండి వంట కోసమే, కూరగాయలు బయట ఏమైనా కూరగాయలు అస్ తాయని
చూస్తంటే కూరగాయలు
అంటే ఎక్కువ లేవండి మాకి లేవు ఒక చిక్కుడు చెట్టుడు కొంచెం కరాబ్ అయిపోయిందండి
ఉ
టమాటాలు ఒకకరకాయలు ఏమన్నా వస్తాయా చూదు అని బయట నిల్చున్నం
ఆహా
ఏ ఏం జేస్తు తిన్నారండి అండి మీరు
ఏం లేదండి వూరికనే కూర్చున్నా
అవునా
ఎలా జరుపుకున్నారు
సంక్రాంతి ఇగా పది రోజులు సెలవులు ఉంటాయి కదండి పిల్లలకి చాలా బాగా జరుపుకుంటాము మా దగ్ గ్గిర ముగ్గుల పోటీ ఉంటదండి సెలవులల్లో పిల్లలకు ముగ్గుల పోటీ పెడతాము ఆ పాల్గొన్నా అండి ఆ అవునండి ఇక్కడ ముగ్గులో మా పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండి
అవునా
ఉమ్ సంక్రాంతికి ఇగ వంటలు అపాలు చక్కినాలు గ్యారెలు కారప్
బండికేసుకుంటాం
యా చేసుకుంటాం కదండి అంటే చలి ఎక్కువ ఉంటది కండి జనవరిలో ఊ చలిని అంటే తట్టుకునేంత శక్తి కోసము నువ్వులు వాడాలె కాబట్టి చక్కినాలు ఉమ్ చలిని కొంచెం నివారిస్తది నువ్ వ్వులు అనేది ఆ నువ్వులు ఓమా వేసుకొని చకినాలు చేసుకుంటాం అండి కొన్ని గ్యారలు కూడా ఏం చేస్తామండి
ప్రొద్దున ధనుర్మాసం పూజ జేస్తారా
ఆ ఇగ వీలైనన్ని రోజులు జేసుడండి ఎట్లా వీలుంటే అట్లా హ్మ్ బా జరుగుతుందండి ఆ చేస్తామండి చకినాలు చేస్తాము గ్యారలు చేస్తాము కొన్ని నువ్వులయి నువ్వుల ముద్దలు కొన్ని పల్లిపట్టిలు ఎందుకంటే ఎ బెల్లం పో మంచిది చలి కాలంలో బెల్లం నువ్వులు నువ్వులు వేడి ఉంటే కొంచెం వాతావరణన్ని చలి కొంచెం తట్టుకునే అంత శక్తిని ఇస్తది కాబట్టి పేలాల ఉండలు కూడా కుంటం అండి మీరు వేసుకుంటారా అండి
ఆ చేసుకుంట మేమది చీరాలు కొత్తగా ఉంటాయి మోండి సంక్రాంతి అరిసెలు పెట్నాలుం గారెలు అరిసెలు చేస్తారా మీరు
ఆ చేసుకుంటామండి కొన్ని వేసుకుంటాము ఉమ్
ఇక అంటే ఎక్కువ అతే చకినాలు గారెలు చేస్తామండి కొన్ని ఇం కొన్ని పల్లీలు ఉంటే కొంచెం బెల్లమేసి వీలుంటే అరిచె పెళ్లి కొడుకుని చేస్తాము లేదండి చెప్పినా వారం పది రోజులు అయినాక మళ్ళీ వేసుకుంటామండి ఇగ పండుగ హడావుడి పండుగ సందడి పండుగ రోజు ఒక రోజు ముందు భోగి జరుపుకుంటాం కదండి మనం
అవును అండి అవును
బోల్ బోల్ట్స్ ఆ ఆ చేస్తామండి పొద్దున్నే గొబ్బం గోబి మంటలు మా ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణులు ఉంటారు ఓహ్ ఆ పాత సామాన్లు అవన్నీ ఏసి భోగి మంటలు చేస్తాము
ఆ రంగుల ముగ్గులు వేసుకునుడు గొబెమ్మల్ చేసి పెట్టుకోవ అమ్మో సందడి సందడి చాలా బాగుంటది కదండి ఆ అసలు టైమే టైమే జరిపోదు ఉమ్ గబ్బ బొమ్మలు చేయడము పిల్లల గుడము ఇట్లా ఆవు పేడత్ తోటి గొబ్బెమ్మలు చేసు ఆ ఆ పోస్తామండి అరే రేన్గా రేయ్ గయలో ఉన్ను ఆ నవధాన్యాలు వస్తామండి గొబ్బెమ్మలకి గొబ్బెమ్మలు చేసిపి పసుపు బొట్టు కుంకుమ బొట్టు వెట్టి పిండి పొసల కూర వెట్టి గరక వెట్టి ఆ పిండి కూర వెట్టి ద దర్వాజా లకి ఆ రెండు వైపులా పెట్టి నవధాన్యాలు అందులో చిక్కుడుగాయలు కూడా వేస్త తమ్మండి నవధాన్యాలలో చిక్కుడుగాయలు వేస్తా మా సైడు చిక్కుడుగాయలు వేస్తాము రే గలేస్తామండ్ నవధాన్యాలలో ఆ వేసి దర్వాజాకి అట్ అటు రెండు ఇటు రెండు వెయ్ టి నవద్ ధాన్యాలు చిక్కుడుగాయ రేగగాయలు పెట్టి పూలు వెట్ దండం బెడతం అండి కంపల్ స్ తరియం తప్పకుండా బంత్ ప్పుడు పెడమండి మేం గూడ
ఉహు
చాలా సరదాగా గడుస్తదండి ఆ రెండు రోజులు ముగ్గులు వేయడము గొబ్బెమ్మల తోటే రోజంతా గడిచిపోతది
మళ్ళ తెల్లవారి కనుమగుడా కనుమగుడా ఎద్దుల తోని చేస్ తారు ఎద్దులకు పూజించి వాటికి కలర్లు వేసి కొమ్ములకు
ఇగ అది మాకు లేదండి కాకపోతే అది మాక్ ఉక్కు లేదే అన్ అది మా ఇంటి దగ్గర వాళ్ళు చేస్తారు చాలా ఆహా బాగుంటది గదా అండి ఉ
అట్ల ఎవలు అంటరు.
హ్ చాలా బాగా చేస్తరు కదండి.
ప్రయణాలు టరు.
హ్ ఆవులను తయారు చేసి మంచిగా అలంకరిస్తరు. అలంకరించి చాలా బాగా చేస్ స్తరు
ఆటుకేయి ఎంపోతవు
ఆ మా అమ్మ వాళ్ళ ఊర్ అటు సైడ్ అయితే ఇప్పుడు గంగెడ్లు అని వాటికి మంచి ఈ రంగురంగుల బట్టలు వేసి మంచి అలంకరించి కచ్చిరం బండ్ల తోటి ఆ కచ్చరం బండ్లు ఒకదాని వెనుకొకటి ఒకదాని వెనుకొకటి కచ్చిరం బండ్లకు గుడా మంచిగా పేపరు పూలతోటి ఆ డెకరేషన్ చేసి ఆ ఊర్ల నుంచి రోడ్ మీద కచరాలు పోతుంటే చాలా గమ్మతు ఉంటదండి స చ్
ఆ
చూస్తూఉంటే చూడబుద్దయితది. అంతా బావుంటదండి. హ్ అన్నీ చ్ పిల్లలకు ఏం తెలవకుండా పోతున్నయండి ఇప్పటి పిల్లలకి.
ఆ అట్లా అయితుందని ఇప్పుడు స్కూళ్లలో కూడా ఇవన్నీ చేసి చూపిస్తున్నరు ఒకటి రెండు రోజుల ముందు.
అవును అవునండి. హ్
పోతున్నారని స్కూలల్లో కూడా ఇవి బోగిమంటలు, ముగ్గులు వేయడం
అవునండి హ్
సరదాగా గీత్తా ఉన్నారు పిల్లలు.
ఆ అవునండి. బోగి పండ్లల్లా కూడము ఆ పువ్వులు పండ్లు, బిస్కిట్లు ఆ హ్ చిల్లర పైసలు వేసి పిల్లల్ని కూర్చో ండ పెట్టి బొట్టు పెట్టి బిస్కిట్ల దండలు మెడలో వేసి ఆ భోగిపళ్ళు వొస్తామండి.
అవ్నండి
ఆ పిల్లలకు ఏదన్నా అంటే కీడు పండగ గదండి ఏదన్నా కీడు లాంటి దోషం లాంటివ్ ఉంటే ఆ మన్నీ తొలగిపోతాయని అట్లా చేస్తారండి అంతేనా అండి ఇంకేమన్నా మీ మాగుతెలిసిందయి అది
మొదట్లా ఈ నువ్వుల ఉండల్లాగా అనుకుంట వస్తారు. మనదేంటి
చాలా మంది ఏస్తున్నారండి ఇప్పుడు భోగిపళ్ళు పోయడము మంచిది గదండి పిల్లలకు
ఆ మా పాపకు వొచ్చిందండి ఫస్ట్ బహుమతి మొదటి బహుమతి వొచ్చింది మా పాప చుక్కల ముగ్గేసిందండి గుళ్ళో యేస్తే మా పాప ఆ చు చుక్కల ముగ్గేస్తే పాప్కి కుంకుమ్బరిని ఇచ్చిం డండి
అవును అవును
హ్మ్ బావుందండి అది దేవుడి దగ్గర దాన్‌నిండా కుంభం బోసి
హు
ప్ప కార్దకంగా ఆ ఏట్ ఏడు హు గుర్ ఏడుచుక్కల అన్ దరు పెద్ద పెద్ద ముగ్గులు వేసిండ్ పెద్ద ముగ్గులు వేసినా కూడం ఈ పిల్ల చిన్నదే చుక్కల ముగ్గు వేసినా కూడము చక్కగా ఏసి కింది పాప చుక్కల ముగ్గని ఫస్ మొదటి బాగుమతిచిండ్రండి
అ
ఉ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి అ
పర్